హలో
హలో హాయ్ అండి
హలో అండి బాగున్నారండీ
ఆ బాగున్నానండి మీరు బాగున్నారా
ఆ బాగున్నామండి ఇంట్లో అందరు బాగు ఏం లేదండి కాళిగా నే ఉన్నాము ఇంట్లో అందరూ అత్త మామ అమ్మ నాన్న చెల్లెలు తమ్ములు అందరూ ఎలా ఉన్నారండి
ఆ అంతా బాగున్నారండి
ఉ మీరేం చేస్తున్నారండి
ఏం చేయలేదండి జస్ట్ అంటే ఊరికే కూర్చొని అలాగా టీవీ చూస్తూ ఉన్నామండి
మేము కూడా ఖాళీగానే ఉన్నామండి నేను కోర్స్ చేస్తున్నానండి హోటల్ మేనేజ్మెంట్ కోర్సు
హలో
హలో
హలో ఆ చెప్పండి ఆ వినిపిస్తుందండి మీ వాయిసు అంటే కట్ కట్ వస్తా ఉన్నది
అవునా ఇక్కడ సిగ్నల్స్ కొంచెం తక్కువ ఉంటాయండి
అవునా
ఆ ఇంకేంటండి
సరేండి ఏం చేస్తారండి తినేకి
ఏం లేదండి అన్నం పప్పు చేసామండి మీరండి మీరేం చేశారు
చేసానండి అన్నం చికెన్ చేసానండి మీరే పప్పు ఎలా చేసారండి
పప్పు ఏముందండి బ్యాలు అవే రోటీన్
రాదు అందుకనే అడుగుతున్నాము
ఉప్పు ఏముందండి బ్యాలు కంది బ్యాలు తీసుకుంటాము దాంట్లోకి ఏదైనా అమ్ పుదీనా అహ మెంతకు పలకాలకు ఏదన్న కూరలు పప్పులకు రెండు రకాలు ఉన్నాయండి
కొన్ రావాలనా
ఆ అవునండి
అంటే మీరు పండించరా ఇంట్లో అంటే హోమ్ గార్డెన్ ఉన్నట్టు ఇంట్లో
లేదండి మా ఇండ్లు ఏమంత పెద్దగా లేదండి అందుకే మేము బయట నుంచే తెచ్చుకుంటామండి అవన్నీ మార్కెట్కి వెళ్తాం సండే మార్కె ఆదివారం మార్కె బజార్ కి వెళ్తామండి అక్కడైతే. అన్ని పొద్దున్నే అయితే అన్ని తాజా తాజావి చిక్కుతాయి అప్పుడు తీస్ కొనుకోచ్చుకొని పెట్టుకుంటామండి ఆ
ఈ అంటే మీరు చేసేది ఏం పప్పండి
అంటే మేము రెండు రకాల పప్పు మూడు రక పప్పులో కూడా చాలా రకాలు ఉన్నాయండి సప్ ప్పుడు పప్పు అంటారు కొంతమంది కొంతమంది పచ్చకారం పప్ పు పచ్చిమిరకాయ పప్పు అంటారు కొంతమంది కారం పప్పు అంటారు ఒక్కొటి ఒక్క రకమైన పప్పులు చేస్ తారండి. ఆ కొంతమంది పచ్చకారం పప్పును ఎక్కువ ఇష్టపడతారు కొంతమంది చిన్ తా అదేమంటే చిగురాకు ఎస్ కోన్ చేసుకుంటారు ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క స్టైల్ పప్పులు చేసుకుంటారండి బాల సప్పుడిపప్పు అంటే అందులో కారం గిరం ఏమి ఉండదం తా కొద్దిగా కంది బ్యాలు ఎల్లిపాయలు ఉల్లిగడ్డ అంతే అండి పసుపు అవే అండి సప్పుడు పప్పు ఇంగ తిరువాత వేసుకొని గట్టిపప్పుగా ముద్దపప్ పాంటారు కదండి ఆ అది ఇంగ వేరే మన్ ఆ ఇంకా కొన్ని చోట్ల కారం పప్ ప్పు అంటారు అన్ని అకురలు వేస్తారు కారం వేస్తారండి పచ్చిమిర్ పప్పుకి దానికి ఏం తేడా అంట దీంట్లో కారం వేసుకుంటాం దాంలో పచ్చిమిరకాయలు వేసుంటాం అండి మిగిలిన అవన్నీ ఇంగ అవే టమోటాలు అన్ని కొంతమంది ఉల్లిగడ్డలు కొంతమంది వంకాయలు అంటే ఒక్కొక్క ఇండ్లలలో ఒక్కొక్క రకంగా చేస్తారు కదండి
అవునులేండి మా ఇంట్లో పప్పు కంటే చికెన్స్ ఇలాగా అంటే నీ ఏమంటారండి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
ఆ అంటే చికెన్ను, మేకలు అవే ఎక్కువ తింటార్లేండి. ఆ నాన్ వెజ్ ఐటెమ్స్ ఎక్కువ తింటారండి. అందుకే పప్పు చేయడం తెలీదు.
అదేలేండి కొంతమంది నీస్ ఎక్ క్వ అంటే అదే మాంసాన్ని ఎక్కువ ఇష్టపడతా ఉంటారు.
ఆ అవునండి అవును.
ఆ మా ఇంట్ల ఎక్కువ నీస్ ఏమి ఉండదు చికెన్ అట్లాంటివి ఏమి ఉండవండి తక్ క్వ వారంలో రెండు రోజులు తెచ్చుకుంటామండి మేము ఎక్కువ లేదండి. తెచ్చుకున్నా మా ఇంట్లో ఏక్ కువ మంది ఉంటారండి చేసుకున్న పలావు చికెన్ కర్రీ తప్ప ఏం చేసుకునేక్ కాదండి. మీరు ఆ మీరు ఆ
చెప్పండి.
మీరే ఎక్కువ కూరలు ఒకటే చేసుకుంటారా కోవెల కొత్త కొత్త రకంగా చేసుకుంటారా అండి, ఎప్పుడు ఒకే రకంగా కాక్కునట్లా?
లేదు కొత్త కొత్తగా చేసుకుంటామండి మేమైతే.
ఓ చికెన్ ల కూడ చాలా రకాలు చేస్తారా అండి ఏమేం వొ
ఆ చ లా రకాలు వచ్చండి. ఒక రోజు వచ్చి చికెన్ కబాబ్ చిల్లీ చికెను లేదంటే చిల్లీ పన్నీర్ కర్రీ ఇలాగా చేస్తా ఉంటామండి డిఫరెంట్ డిఫరెంట్ గా. చికెన్ వన్నీ కరేజ్ ఆ చెప్పండి
మీరయితే మీరు చాన రకాలు వస్తాయండి చికెన్లో.
ఉ చాలా వచ్చండి. మనకు యూట్యూబ్ ఉండగా ఏమండి భయము.
అది కూడ్ నిజమే లేండి యూట్యూబ్ వచ్చినప్పటి నుంచి ఎవరు అ అందరు అన్ని రకాల వంటలు నేర్చుకుంటున్నారు. నేర్చుకోవడం మంచిదే అండి ఎందు కంటే రేప్ పొద్దునా మనం ఒక్కరిమే ఉన్నప్పుడు మనమే చేసుకొని తినాల కదండి. అప్పుడు కన్నా మనకు రావల్ల.
తమే అంది ఇంకా అవి ఉన్నాయి కదా అన్నట్టు భయపడం.
ఉ రీసెంట్గా మా మా ఫ్రెండు నా స్నేహితురాలుకి కూడ పెళ్లి కుదిరిందండి. అదే తనకి చూస్తే ఏవన్ ల్ రావు ఏం రావు ఇప్పుడు ఇప్పుడే నేర్చుకుంటుంది కొన్ని కొన్ని
అయ్యో ఎలా అండి అలా అయితే
ఏం చేస్తామండి ఉ తనకు చూస్తే ఏం పని రాదు, ఇంకా రీస్ అదేమంటారండి అసల్ పెళ్ళి ఎన్ని సంబంధాలు చుస్నా పెళ్ళే సెట్టు కావట్లేదండి మా స్నేహితురాళ కి పాపం గుడిలు తిరుగుతుంది దేవుడు
ఉహు
అంటే ఇప్పుడుండి ఇంకా అసలు మా మా అసలు ఎన్ని సమా ఎన్ని సమాచ్ త్రాలు అయిందండి చేయబట్టి, నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు నుంచి చూస్తున్నామండి పెళ్లి చేయాలని అసలు కుదరనే కుదరట్లేదు.
ఎన్ని ఇంలు ఉన్నాయండి?
ఉంటాయండి ఒక ఇరవై ఏడు అట్లా వయసు మీద పడు ఉంది ఏం చేస్తం పెళ్లి సంబంధాలు చూస్ తెసుదొరకట్లేదు అదే చూస్తున్నాం అండి ఇప్పుడు కుదిరింది ఏమంటే వాళ్ళయినా పక్క వాళ్ళు సతాయిస్తా న్నారండి అట్లే పాపం ఆ అక్కడికి ఇక్కడికి తిరగలేకపో తుంది మా స్నేహితురాలు తిప్పుతా ఉన్నారు మా స్నేహితురాలు కొంచెం దూరంగా పని చేస్తాదండి వేరే సిటీల్లో పోయి అట్ల పని చేసుకుంటు ఉంటాది ఆ ఇట్ల మా ఆంటి కంటే ఇట్ల మా ఇండ్ల కి అమ్మేమో ఇద్దరు పక్కపక్క ఇల్లులే అండి మావి మా ఆంటికంటే పిలిపిస్తా ఉంటారు పాపం తనకు అదే విసుకొస్తుంది ఇప్పుడు కూడా పెళ్ళికొడుకు మోన్న చూసిపోయారండి ఓ అంతా ఖాయం అనుకున్నామండి మేము వాళ్ళ పాప మా మా స్నేహితురాలు నచ్చింది అనుకున్నాము కానీ వాళ్ళు ఉన్న ట్లుండి బాగ మాట్లాడి అంతా అయిపోయాక మాకు ఈ పెళ్లి కూతురు మేము చూడలేదు మా ఇంకోసారి పిలి పీయండి మేము చూసుకోలేదు అది ఇది అంటున్నారంండి ఏం చెప్తారో ఏమో
తనే పిలిపించి ఉంటారు కదా అండి అది రెండోసారి కూడా పెళ్లి చూపులు అంటే అతనికి ఏమైనా కొంచెం ఉందేమోలే అండి చేసుకుంటారేమో
ఉండేది ఏందండి మళ్ళా రెండెండు సార్లు పిలిపిస్తే ఆ తనే ఏమైన పక్కన ఉంటుందా అండి అన్ని సార్లు ఎక్కడ వస్తుందండి చెప్పండి మీరే కొంచెమన్నా ఉండాలి కదా అప్పుడు చూసె న్నారు పక్క పక్కన కూర్చొని ఐదు నిమిషాలు పక్క ఇక్కవే మాట్లాడి ఉంటారు చూసింటారు కదండి మళ్ళా చూడలేదని చెప్పడం ఏంది మీకు ఏదోన్నా వేరే సాకు ఉండి ఉంటే అన్న మీరు చెప్పినా ఒక అర్థం ఉంటది అసలు ఏం లేకుండా మీరు ఊర్నె అలా చెప్తే ఎలా అండి చెప్పండి మీరే
అది కూడా కరెక్టేలె అండి ఎవరికైనా కొంచెం అంటూ ఉండాలి
ఆ ఇప్పుడు ఇష్టం వాళ్ళమ్మ చూడలేదు అన్నారంట అండి వాల్ల అమ్మ తను చూస్తే ఆ కాబోయె భర్త ఏమో వాళ్ళ తల్లి మాట వింటాడంట ఎక్కువ అంటే వినడం తప్పు కాదండి అలా అని చెప్పి
ప్రతిదానికి వాళ్ళ అమ్మ మీదే ఉండకూడదు కదా అండి కొంచెం బయట ప్రప పంచంలో ఉండాలి కదా
అదే కదండి అట్ల తల్లి మీదనే ఆధారపడి ఉంటే రే పొద్దునా నా స్నేహితురాలు ఇబ్బంది పడుతుంది కదండి అదే అండి మా బాధా ఒకసారి అంటే ఏమన్న అనుకోవచ్చు మా స్నేహితురాలితో ఫోన్ మాట్లాడి అంటే వాళ్ళు ఆ రోజు మాట్లాడుకున్నారండి సరిగ్గ మాట్లాడలేదేమో అని వా ఇంట్లో వాళ్ళే వాళ్ళ పెద్ద వాళ్ళ అమ్మ వాళ్ళే ఫోన్ మాట్లాడుకో చెప్పారండి దానికి కూడా ఆ పక్క అబ్బాయి లాస్ట్ కి లేదు మా అమ్మని అడిగే మాట్లాడుతా అంటున్నాడు ఇంతగా ఉంటే ఎట్ల అండి మల్ళ
మరి అంతలా ఉంటే ఎలా అండీ మరి
ఆ వాళ్ళ అమ్మతో చెప్పే మాట్లాడతామంటే రేపు పొద్దున ఇంకా ఈ పాపతో ఎలా ఉంటారంండి చెప్పండి మీరే ఏమన్నా కొన్ని కొన్ని అవసరాలు పడతాయ్ ఆడబిడ్డలు ఉంటారు వాళ్ళు ఇప్పుడు కాలంలో భార్య భర్త కలిసి ఉండడమే కష్టం ఇంకా తల్లి మాటలు విని తను మా ఫ్రెండ్ స్నేహితురాల్ని వాళ్ళ అత్త అర్థం చేసుకుంటే బాగుంటదండి లేకుం టే చాన ఇబ్బందిే కదా అండి ఎందుకంటే ఒొక్కసారి నా స్నేహితురాలకి ఏ పనులు చత కావు ఆ ఏమి నేర్చుకోలేదు ఉన్నట్లుండి వాళ్ళు ఏమన్నా అట్ల అంటే ఇబ్బందే కదండి
అంతే కదండి ఎవరికైనా ఇబ్బందే కదా
ఆ అదేనండి బాధ ఏం చెప్
అంటే మీ స్నేహితురాలకి ఇష్టమేనంట అండి ఆ పెళ్ళికొడుకు
ఆ ఇష్టమే అండి నచ్చాడనింది మళ్ళ ఏం చేసుకుంటారో ఏం చేస్ ారో తెలీదు మా స్నేహితురాల వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళయితే చేద్దామని ఫిక్స్ అయ్యారండి ఖచ్చితంగా ఎందుకంటే ఇప్పటికే వయసు మీద పడింది కదండి ఇంకా ఒక సంవత్సరం పోతే ఎవరు ఇప్పటికే చిక్క లేదు ఆ పాపం గుడిలు తిరిగిచ్చ అసలు గు గుడికి ఎన్ని సార్లు తిప్పారో నాగదోషం ఆ దోషం ఈ దోషం అని అన్ని గుడులికి తిప్ ారు మా స్నేహితురాల్ని పాపం పాపం అట్ల గుడికి తిరుగుతుంది అరుణాచలం కి పోయేస్తే పెళ్ళి అయితాది అంటా అక్కడికి కూడా వెళ్ళొచ్చిందండి లాస్ట్ కి పాపం మా దేవుడు ఉన్నాడు కాబట్టి మా స్నేహితుడు పెళ్ళి ఫిక్స్ అయింది ఆ
అవుతే మేలే లేండి అంటే ప్రేమమే మావొచ్చి ప్రేమ వివాహమా అండి ఇప్పుడు చేసుకునేది
ఆ కాదండి పెద్దలు కుదిర్చిన వివాహమే అండి యాడండి ఇప్పుడు ప్రేమ వివాహాలు అంటే కలిసి ఉండేది ఎక్కడ ఉంటున్నారండి ఆరు నెలలకు కూడా ఎక్కువ ఉండట్లేదు అప్పుడు కాలంలో ప్రేమలు చూడండి
చిందికి కూడా ఎక్కడ ఉంటున్నాయండి అసలు
ఆ ఎక్కడా ఉండట్లేదండి ఏం చేస్తాం చెప్పండి ఏమో లేండి అన్ని బాగుంటే బాగయితాయి గానీ వాటి గురించి ఎందుకు ఇంక సరే అండి ఉంటామండి
సరే అండి ఉండండి
ఆ అండి బాయ్ అండి
బాయ్ అండి
ఆ